సున్నారు
ఏం లేదు ఖాలీ
అవునా
భోజనం అందా
కాలేదండి భోజనము ఇంకా వండుకోలేదు వండుకొని తినాలి
ఇంత లేట్ అయింది
ఆ మేము నైటే తొమ్మిది అవుతుదండి మా ఇంట్లో అందరం కలిసి తింటాము
అందరు కలిసి తింటారా మంచి పద్ధతి
మీరు తిన్నారా అండి
మేము కూడా ఇంకా తినలే మా పిల్లలు ఇప్పుడే తింటారు
ఉ అవునండి మంచి ే ఆ తొందరనే పెట్టండి పిల్లలకి చిన్న పిల్లలు అంటున్నారు కదా
ఆ మా పిల్లలు తొందర సెవెన్ సెవెన్ థర్టీ లోపే తినేస్తారు
అవునా మంచి పనుల మంచి పద్ధతిలే నేర్పిస్తున్నారు కదండి మీ పిల్లలకి
తొందరగా పడుక్కుంటారుగా మళ్ళీ అన్నం తినకుండా పడుకు కుంటారని వాళ్ళకు త ఏమ సార్ వచ్చాక నేను తంటాను నాకు కూడా ఎయిట్ థర్టీని అయినయితే
మా ఇంట్లోనేమో మా నాన్న బయటికి వెళ్తారు బయటికి వచ్చినాక డూటి నుంచి తింటాం అనమాట మా నాన్న మా అమ్మ నేను
అందరు కలిసి తింటారా
అ ఒక దగ్గరనే కింద కూర్చోని తింటమం మా ఇంట్లో ైనింగ్ టేబుల్ ఉన్నా మేము డనింగ్ టేబుల్ కూర్చోమండి కింద అనే కూర్చొనింటాం
అవును కింద కూర్చొని తంటేనంట మంచి ఆరుగు ఆ
అదే అంటారు పెద్దవాళ్ళు ఇంకా అట్లనే ఫాలో అయితాం అనమాట మేము
జీర్ణక్రియ అనేది మెరుగుపడుతుందింట ఇక
అవునండి నాకు అసలు ఈ విషయం తెలియదు కానీ మీరు నేను కినిపిస్తున్నారు నాకు మంచిగా కొత్త కొత్త మాటలన్నీ
అదే అట్లా కూడా తినొచ్చు ఇక చాలా వరకు ఇప్పుడు అందరు డైనింగ్ టేబుల్ వాడుతు
ఆ క మీ మా ఇంట్లో ఉందండ్ ఇరవై వేలు ఎట్టి కొన్నాడు గాని మా నాన్న ఆయినగాని మేము కింద కూర్చొనే తింటాంమ్
అట్లనేది నాలదే మ మంచి తొందరా ఈ స్పూన్స్ తోటి కూడా తినోద్దంట చెయ్యి తోటే తినాలి
ఆ నాకైతే మా అమ్మ తినిపిస్తుదండి నా చేతు కంటే
మీరి ఇంకా చిన్నపిల్లని మేమ్ అ తినిపిస్తే తింటారా
అంటే కొంచెం ఇంట్ల తినిపిస్తారండి అప్పుడు అప్పుడు హాస్టల్ నుంచి వస్తున్నా అని ఎప్పుడో ఒకసారి రోస్తాన్ అన్ మాట ఇంటికి ఆరు నెల్లకు ఒకసారి మూడు నెల్లకు ఒక్ సారి ఇంకా ప్రేమ మొత్తం ఒకటేసారి చూపిస్తారండి మా ఇంట్లో వాళ్ళు నా మీద
అంతేగాని మరి దూరం ఉంటేనే ప్రేమలు పెరుగుతాయి దగ్గర ఉంటే ఓ జూస్తావ ఏమున్నద అను
ఆ అసలు మా అమ్మ అయితే చూ అన్నం కలిపి పెడ్ తా అండి అసలు ఈ రోజు మామిడికాయ పచ్చడి కలిపిరు చ అసలు మామిడికయ్ పచ్చడి కన్నాం రాలేదండి టేస్ట్ అసలు మా అమ్మ పెట్టే ముద్దలతోటే అసలు టేస్ట్ వచ్చింది
ఇగ తల్లి ప్రేమంట అవు
తల్లి ప్రేమ అండి నిజంగానే చాలా మంచిదండి మా అమ్మగారు
మాడి కాయ్ పచ్చడి ఇప్పుడే వేట్టేసిండా
అంటే నిన్న కాయలు ఉగాది పచ్చడి కద అండి చేసే తుండే రెండు మూడు మిగిల్నాయి ఇగ మా నాన్న నేమో తాలిం ప్ వేసిర్రు మా నాన్న ఇంగువ వేస్తాడఅండి మస్తు చేస్తాడు తాలింపు
ఆహా మౌడ్ కాయ తోటి
పని ముగ్గురం చేసుకుంటాం అండి ఒక్కళ్ళవి చేసుకోరు అనమాట ఇంకా మ నాన్న ఏమైనా హెల్ప్ చేయమంటే మా అమ్మకి హెల్ప్ చేస్తారు ఇంకా అప్పుడు అప్పుడు నేను అంట్లు తొముతా మా అమ్మ బట్టలు విండుతా అట్లా ఎట్లా అన్ సహాయం చేసుకుంటాం అన్ మాట మా యిన్
మీ డాడీ వంట చేస్తాడా అయ్యా
తాలింప్ అట్ల చిన్న చిన్నవి చేస్తారండి అన్ని చెయ్యారు
ఆ హ చారు తాలింపులు
చిన్న చిన్నయి చేస్తారు మామిడికాయ కారం కలిపితే మా మమ్మీ మా నాన్నగారు ఇంగ తాలింప్ అలా ఎలా వేస్తార అనమాట చాలా బాగా ఏసి రండ్ అసలు మా ఇంట్లో ముగ్గురు ఇ టేస్ట్లు కాదు అంటే అందులో యాడ్ అయితాయి అనమాట పక్క చేయి పెడతనే ఉంటాం అందరం వండేటప్పుడు
ఇప్పుడు కొత్త మామిడికాయలు కదా మస్తు టేస్ట్ ఉంటాయి ఇగా ఇంకా కొద్ది రోజు అయితే ఈ మామిడిక పిక్క పచ్చడి పెట్టుకుంటే ఇంకా బాగుంట
అవునఅండి సంవత్సరం పచ్చడి పెట్టుకుంటున్నార అండి మీరు మామిడి
పెట్టుకుంటామండి ఇంకా ఇప్పుడే స్టార్టింగ్ కదా మామిడి
ఆ కొన్ని రోజులుయనాక ఎండాకాలం హాల్డేస్ల అల్లా పెడ్తార్ అన్ మాట మా ఇంట్ల
ఆ మంచి పెద్ద అయేతే ఇప్పుడు చిన్న చిన్నవి ఉంటాయి మాోడికాయలు
అవున అండి అసలు చిన్నగా యాభై రూపాయలకు మూడు కాయాలండి మా ఇంటి కాడ అస
అమ మన్ అవును అండి మీరు ఇరవై రూపాయలకు ఒకటే మేమ్ ఇక్కడ తీసుకున్నాం
అ మా దగ్గర కూడా అండి ఫుల్ రేటు అంటే నిన్న పండగ్ కదండి అలానే ఉంటా ఉంటద్ లేండి ఇగా
ఆ కొద్ది రోజులు అయితే రేటు తగ్గుతది ఒక మూడు రూపాయల రూపాయల చో చిన్న చిన్న గా
అవున అండి పచ్చడ అప్పుడు ఐద్ఐదు రూపాయలకి అట్లా తెస్తాము వాళ్ళకి కొట్టి ఇస్తార్ అన్నమాట మాకు కట్ వీ వాళ్ళకు తుడ్ చి ఇంక వాళ్ళే కొట్టిస్తారు మేము ఇంత పైసలు ఇస్తే సరిపోతద్ అనమాట మా ఇ ఇట్లా మేం ఏం పని ఉండదు జెస్ట్ కారం కలుపుకోవడమే
పిక్కా తోటి పెడతారా ఇట్లా పిక్కా తీసేసి
నాకు అవన్నీ తెల్ వదండి మా అమ్మగారికి తెలుసు
ఆ అంటే కొంతమంది మామిడికాయ లోపల పిక్కుంటాయి కదా అది తీస్తారు
ఆ మేము ఉంచుతామండి అట్లా ఏమి ఉండదు మాకు మా ఇంట్ల అలాంటిది ఏం లేదు
ఆహ
నిన్న ఏం చేసుకున్నరండి మరి ఉగాది కదా స్పెషల్
పచ్చడి బాక్షాలు చేసుకు
అందరి ఇండ్లలో ఇవే జెస్ తరండి ఎందుకండి అసలు రీజన్ తెలుసా అండి మీకు ఇట్లా ఎందుకు జేస్తారో
ఏంటి దాంటే ఇగ మన జీవి తం ఎన్ని సుఖ దుఃఖాలు ఉంటాయో అట్లా
అవునా
తోటి అన్ని కలగలిపి ఉన్నదే జీవితం అన్నట్టు పచ్చడి ఉగాది పచ్చడే ఉదాహరణ అన్నట్టు
అవునా మొదటి పండుగ అని తెలుసు గాని ఇవన్నీ నాకు ఎక్స్ప్లనేషన్ తెలియదండి అందుకే అడుగుతున్నాను మీరు
అదే అదే ఇగ మీరిప్పుడే చదు వాలి కదా అన్నీ తెలిస్తే ముందు
ఆ అవునవునండి తెలుసుకుంటాము మేము కూడా పది మందికి చెప్తాంలేండి ఇలా ఉంటది పండగ అంటే అని మా పిల్లలకి మా తత వేరే తరాల వాళ్ళకి కూడా చెప్తాము
మంచిగా చదువుకుంటల్ల మరి
ఆ చదువుకుంటానమండిగా ఎండాకాలం ఇప్పుడు ఏం లేవండి వచ్చే వారం ఒకటి ఉంది అది దాని కోసం చదువుకుంటున్నా మాకు ఒక కాలేజీల పండుగ ఉందండి ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖులు కానీ ఏం చీర కొను కాలేజ్ ల ఫెస్ట్ అనమాట అంటే ప్రోగ్రామ్స్ అట్లా జరుగుతాయి కానీ ఏ చీర కొను కోవాలో ఎ డ్రెస్ కోనుకోవాలో మాకు అర్ధంమైతలే మీరుకు ఏమన్నా తెలుసా అండి ఇట్లా ఇవి ఏసుకుంటే బాగుంటాయి అని
అంటే మీరేమన్నా ఇట్లా డ్యా డ్యాన్సు సాంగ్ ఆ
ఆహా అట్ల ఏం ఏస్తలేము కానీ అందరు చీర కట్టుకుం టరండి లేకపోతే అందరు డ్రెస్లు ఏసుకుంటరు ఇట్లా ఒక్కొక్కటి అంటె అనుకుంటాం అన్మా ట మా క్లాస్ అందరం కలిసి
కో మంచిగా కలిసి చీర కట్టుకుంటే బాగుం
ఆ అందరం అనుకుంటున్నాం అండి ఇది ఇంకా లాస్ట్ సంవత్సరం అనమాట చదువుకోవడంలా అయితే చీర కొనుక్కోవాలి కానీ ఇంత రెండు మూడు రోజుల టైం ఉంది అయితదా కాదా అని డౌట్
ఏముంది అందరు ఒకటే టైప్ సారీ కొనుకోని మంచిగా బ్లౌజ్ కుట్టించుకోండి
అవునండి
ఒకటె అందరు అక్క చెల్లె లెక్కుంటారు ఇగ
అవునా అండి నే మేము కూడా అదే అనుకున్నామండి మీరు ఏం చెప్పిరో మేము ఆన్ల అంటే మొన్ననే యాప్ల అంటే మై మింట్రాల అందులో ఇందులో చూస్తున్నాము అందులో చూసి మేము షాప్ కేళ్ళి కొనుక్కుందాం అనుకుంటున్నాం రేపు చార్మినార్ యెల్లేది ఉంది చార్మినార్ లో చీరలు చాలా బాగుంటాయి అంట అయితే
చాలా బాగుం ఆ ధర అయితే చాలా తక్కువ ఉంటది క్వాలిటీ కూడా బాగానే ఉం
ఉ ఇంకా మా ఒక దోస్తుకుంటదండి బేరం ఆడుతది ఇంగా ఆమెని తీసుకొని పోతా అండి
మీరు అందరు ఒకటె చెప్ తీసుకున్నరనుకో మీకు మంచిగా అందరు ఒ ఒక దగ్గర తీసుకుంతే డిస్క్
ఆ అవునండి ఇంకా మా ఫ్రెండ్ ఒక ఆమె ఒక స్నేహితురాలు ఉంటది ఆమె బేరం కూడా ఆడుతది అన్నమాట. రెండు వందల అయితే, వంద రూపాయలు అడుగుతుదండి ఆమె.
అట్లనే వాడాల మరి లేక పోతే
సమాజ ఆ అవునండి అంటే న్యాయంగానే అడుగుతదిలేండి. మరి అన్యాయంగ అడగదు.
ఆ వాళ్ళకు తీస్
అ ఆ లేకపోతే నేను ఉంటే ఇంకొక షాప్ అయినా ఉంటాయి. ఫుల్ షాప్లు ఉన్నాయండి. ఫుల్ బట్టల అంట రేపు పోవాలి. కొనుక్కోవాలి అనమాట.
రేపు ఫుల్ బిజీగా ఉంటరు అయితే
ఆ ఇంగ రం ఆ అంటే ఏళ్ళాలండి ఇగ స్నేహితులు ఆళ్ళందరూ వస్తా అన్నారు కొనుక్కోవా పాలి
అన్నీ
షాపింగ్ అవునండి అడ్రెస్ ఒకవేళ చీర కొనుక్కున్నాం అనుకోండి దానికి తగ్గట్టు చోళయ్ అవన్ నాకు ఏం తెల్వద అండి మా స్నేహితురాలె చెప్ లైక్ మీరైనా రండి. ఒకవేళ వస్తా అంటే మీరు కూడా కొనుకు అంటే నాతోటి షాపింగ్ చేయొచ్చు.
వెళ్దాం వెళ్దాం
ఉమ్ సరే అండి మీరు కూడా ఎప్పుడైనా వస్తా అంటే చెప్పండి నేను వస్తాను అక్కడికి
ఆ మీరు ఎప్పుడు వెళ్తే చెప్తే నేను కూడా రెడీ అయి వస్తా. అందరం కలిసి వెళ్ళి షాపింగ్ కంప్లీట్ చేసుకొని
అవునండి షాపింగ్ చేద్దాం. అక్కడ బిర్యానీ తిందాం అండి. సూపర్ ఉంటది అంట చికెన్ బిర్యానీ అయినా ఏదైనా బిర్యానీ చార్మినార్ బిర్యానీ చాలా బాగుంటది అన్నారు ఉ తిన్నాం
ఆ చాలా మంది అన్నారు కాని
ఉమ్ మనం ఇప్పుడు ఎప్పుడైనా కలిసి వెళ్ళినప్పుడు తిందాంలేండి
తిందాం తింటే కూడా టేస్ట్
ఉ అవునన్ మళ్ళీ ఒక్కళ్ళం పోతే మంచిగా అనిపియ్యదండి. ఎంజాయ్ చేసినట్టు అందరం కలిసి పోతేనే మంచిగా అనిపిత్తది ఏడికైనా.
అవును అట్లనే ఉంటది
ఉమ్ అందుకే మేము స్నేహితులు అందరం కలిసి వెళ్తున్నాం అనమాట రేపు
ఎప్పుడు ట్వంటీ సెవెన్కా
టో అంటే మాకు పండగనే ఏమో ఇరవై మూడు ఇరవై నాలుగండి ఇంకా రేపట్ల పోదాం అనుకుంటున్నాం. మరి ఏమైతదో తెల్వదిగా పోయే వారికి నమ్మకం లేదులేండి.
ఇడే కుట్టుకుంటే జాకెట్ కూడా కుట్టాలి కదా
ఆ తెలిసిన వాళ్ళే అండి. ఒక అందులో మధు మా స్నేహితుడు వాళ్ళ వాళ్ళ మమ్మీయే కుడతారంట. మస్ స్ డిజైన్లు కుడతారండి అసలు ఇంటికాడ పల్లెటూరులోనే ఉంటరు గాని తక్కడ గంటలో కు ఇవ్వనీ ఇస్తారనమాట
అవునా అంత బ్లౌజు మంచిగ కుడతా మరి
మస్ మంచిగ కుడుతదండి ఎస్ అసలు మా అంటే మా ఫ్రెండ్ సైజ్ నా సైజ్ ఒకటేనండి. ఆమెనే తీసుకొని వస్తది నాకు బ్లౌజ్లు అలాంటివి ఆ డిజైన్లు పెడుతుదండి మసు కుడుతు అసలామె ఎంత రాకుంటాయి అండి అసలు ఊర్లో అట్లా కుడతారా అనుకుంటాం. మనం అంటే బోటిక్ లో కూడా అంతరా అంత మంచిగా రాదేమో
అవునా అంత బాగకుడుతదా
ఆ ఒక రోజు నాకైతే తెలుసా అండి వాట్సాప్ లో వీడియో కాల్ చేసినా కొలతలు ఒక టేప్ కొనుక్కో నానా పది రూపాయలు అన్నది. కొనుక్కొని కొలతలు తీసుకుంద ఆన్లైన్ లోనే ఆమె ఆమె ఇట్లా తీసుకోవాం ఆ మంచి గుట్టిందంట ఒక డ్రెస్ గుట్టించుకున్నా నేను ఆమె దగ్గరనే
ఉమ్
ఉమ్ కుడుతది మాకు అట్లా ఏం లేదండి కానీ ఇంకా అర్జెంట్ కావాలంటే పక్కా కుట్టిస్తది ఇంకా తొందరగా
సరే అం
వాళ్ళ ఇంట్లో వాళ్ళకంటే ఎక్కువ నా మాకే కుడుతదండి తొందరగా
ఆ సరే అండి ఉందునా మరి
సరే అండి మరి
ఉమ్ బాయ్ అండి